హలో హలో హలో
వినిపిస్త్
వినిపిస్తుందా అండి? హలో వినిపిస్తుందా అండి?
హలో వినపడుతుంద అండి?
వినపిస్తుంద అండి?
మాకు వినిపిస్తుందండి, మీకు వినిపిస్తుందా? ఆ వినిప్ పిస్తుంది, నమస్కారం అండి బావున్నరా?
నమస్కారం అండి బావున్నాను మీరు బావున్నారా?
హ్మ్ బాగున్నామండి ఏం చేస్తున్నారండి? అంత సౌండ్ వస్తుంది మాకు, బిజీగా ఉన్నారా?
ఆలయ ప్
హలో మాట్లాడండి, ఎందుకు అంత నిదానంగా మాట్లాడుతున్నారు? మీరు అలా గ్యాప్ ఇచ్చి మాట్లాడితే మాకు కాల్ కట్ అయిందేమో అనుకుంటున్నామండి. మీరు కొద్దిగా గ్యాప్ ఇవ్వకుండ మాట్లాడగలరా అండి?
హలో
మీరు అలా మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడగలరా అండి?
ఇప్పుడు వినిపిస్తుందా అండి?
మాకు బానే వినిపిస్తుందిండి, మీరే మీకే వినబడటం లేదనుకుంటా అండి? హలో బిజీగా ఉన్నారా అండి మీరు?
స్తుందా అండి,
మాకు బానే ఇనిపిస్తుందండి, మీకే వినబడటం లేదనుకుంటా
సరే ఏం చేస్తున్నారండి, బాగున్నారా?
మీరు ఎప్పుడైనా ఎక్కడన్నా, మా మేము బానే ఉన్నామండి మీరు ఎప్పుడైనా ఏదైనా ట్రిప్కి వెళ్ళారా అండి?
అవునండి వెళ్ళాము మొన్న రీస్ సెంట్గా మై కనీ వెళ్ళాము.
ఉమ్ ఎక్కడ్ ఆ ఎలా అనిపిచ్చిదండి? అంటే ఏమేం చి ఎక్కడెక్కడ తిరిగారు, ఏం తిరిగారు?
అష్ట మైసూర్ ట్రిప్ వచ్చేసి మేము మా ఆఫీస్ కొలీగ్స్ తో వెళ్ళామండి ఇక్కడ నుంచి అక్కడకి వెళ్ళడానికే మాకు ఆరు గంటల సమయం పట్టింది పొద్దున్న ఆరు గంటల
ఓ ఆరు గంటల సమయం మంట టే పొద్దున ఎంతకు బయలుదేరారండి
ట్ల సమయం అంటే అక్కడిక రీచ్ అవ్వడానికి ఆరు గంటల అయ్యింది పొద్దు
ఆ అదే పొద్దున్న పొద్దున్న మూడు గంటలకు బయలుదేరాలండి మూడు గంటలు తలగుపోతే ఎంతకండి తొమ్మిది గంటకి చేరుకు కొన్నారండి
యారు గడ్లకి సేర్కున్నము
మరి ఆరు గంటల సమయం అన్నారు కదండి సరేలేండి తర్వాత ఏం చేసి
అంటే అ ఆరు ఆరు గంటల అయితే వెళ్ళిన
అవునా సరేనండి అక్కడికి వెళ్ళాక ఏం చేశారండి ఉ
ఇక్కడకి వెళ్ళి తర్వాత ఫస్ట్ చముండేశ్వరి బెట్ట చముండేశ్వరి మరి పెట్టాకి వెళ్లామండి చముండేశ్వర్కి బట్టి
ఆ అంటే అదేంది బెట్ట అంటే ఏ బట్ బెట్ట అంటే ఏంటండి టెంపులా
గుడి అండి
ఆ అదే అదే టెంపుల్ అదే అ గుడికి ఓహో ఫేమస్ అండి గుడి ఎట్లా ఊరికే నార్మలా అండి అది ఓ అవునా అండి చాలా మంది వస్తారు అనుకుంటా కదండి అక్కడికైతే
చాలామంది అవునా చ వెలినతారవత
ఆ అవునండి
టెంపుల్ కాయ అవన్నీ కొట్టించాము కానీ గుడి లోపలికి వెళ్ళడానికి చాలా రష్ ఉండింది
ఆ అంటి ఓహో అవునా మరి అక్కడి వరకు వెళ్ళి దర్శనం చేసుకోకుండా వచ్చారా అండి
అంటే ఇప్పుడు చాన చాన మంది ఉన్నాం కాబట్ ట్టి మరి ఇకా వేరే ప్లేస్ చూడాలి కదా టై అవ
అవును అవును ఆ అది
బయ్ బయ్టే దర్శిించ్ కొని దేవున్ని అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని
ఆ
తి స్లో
ఆ
షనల్ అం డి మైసూర్ బెంగ
ఆ నేను ఎప్పుడు వెళ్దాం అనుకుంటా కానీ ఎప్పుడు పోలేదండి నేషనల్స్ గురించి విన్నా అండి నేను అంటే బాగుంటుంది అక్కడ అన్ని జంతువులు మంచి యాక్టివ్గా ఉంటాయని విన్నా అండి నేను నిజమేనా అండి అది
అప్పుడు ఎలా ఉందేమో తెలిదండి కానీ ఇప్పుడు మేము పోయిన తర్వాత జంతువులు అన్నిీ లేవు అన్ని ఉన్న జంతువులే ఎక్ కు ఉన్నాయ్ అక్కడ
ఓహో అవునా అండి అంటే ఉన్న జం తులంటే మీర్ చూసినట్టేవా అంటి మ్ హు అంటే మీరు ఎక్కువ చూసినట్టివా
అవును అక్కడ అతులే అక్కడ అక్కడ పెట్టేారు అవును పెద్దదండి అది తిరగడానికి చాలు చాలావుతుంది
ఓహో అవునా అండి అంటే పెద్దదంటే ఎంత పెద్దదండి
ఐదు ఎకరాలు ఉందని చెప్పారు
ఓ ఐదు ఎక్ ఐదు ఎకరాల అండి
అవునండి
ఆహా ఏమేం జంతువులు ఉన్నాయండి దాంట్లో
అక్కడ పులి సింహం ఎలుగుబడ్టి తాబేలు పాములు ఇంకా కో తులు ఒంటె జిరాఫ్ ఫీ జింకా నెమలి పక్షులో ఇంకా చనా ఉన్నాయి అండి
ఆహా చాలా అయితే చాలా వరకు చూ కవర్ చేశారు కాని అన్ని జ తువులు
చానా
పక్షులు పక్షులు కూడా ఉన్నాయండి కదండి రకరకాల రకరకాల పక్షులు ఉంటాయి అన్నట్లు విన్నాయండి ఇ నేను కూడా
అవును చాలా రగలకాల పక్షులు ఉన్నాయి అక్కడ అవునండి తర్వాత అక్కడ నుంచి మైసూర్ ప్యాలెస్ కి వెళ్ళాము
ఆ అవునులేండి మైసూరు అయినా ముందు మైసూర్ ప్యాలెస్కే కదండి పోల్స అంటే నాకు తెలిసినంత వరకు మైసూర్ ప్యాలెస్ అనేది ఫేమస్ అనుకుంటా మైసూర్లో
అవును కాని ముందు దేవుణ్ణి దర్శించకొని తర్వాత వెళ్లి అన్ని ప్లేసెస్ కవర్ చేద్దామని ఫస్ట్ టెంపుల్ పోనము ఇంకా ఫస్ట్ అలా వచ్చ రిటర్న్ వచ్చేటప్పుడు ఫస్ట్ రిటర్న్ల వచ్చేటప్పుడు ఫస్ట్ జూ వస్తుంది కదండీ జూ తర్వాత ఇ కడలే లైన్ గా చూసుకుంటూ పోదామని బెంగళూరు కాదు టెంపుల్ నుంచి మరది అ
ఓ ఓక్ ఓకే అంటే చాముండేశ్వరి టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు రి ట్టన్ వచ్చేటప్పుడు మధ్యలో జూ కనిపించిందా అండి ఆ జూ జూ చూసిన తర్వాత్ త్త నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్కి వెళ్ళారా అండి ఆహా మైసూర్ ప్యాలెస్ ఎంత దూరంద దగ్గరేనా అండి అక్కడ నుంచి జూ దగ్గర నుంచి
అవునండి అన్ని ఒక వన్ వన్ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ ఉంటాయండి అంతే
ఓహో అవునండి అంతేనా దగ్గరే అనుకుంటా కదా ఎద నడిచి కుంటూ వెళ్ళారా అండి లేకుంటే బస్సులో ఆటోలో ఓహో అవునా ఊమ్ ఇంకా ఎలా ఈన్నే అండీ మైసూర్ ప్యాలెసు
మైసూర్ ప్యాలెస్ చానా బాగుందండి
ఊమ్ ఇంకా
అందంగా కట్టించినారు.
ఓ అందంగా కట్టీచారా అండి, అంటే ఏమండి దాని యొక్క ప్రత్యేకత, ఏమండి మైసూర్ ప్యాలెస్ అంటే ప్చ్ లైక్ వాళ్ళు చానా చాలా మంది చెప్తుంటే విన్నాన్, లో పురాతన కాలపు పు ప్యాలస్ ఎప్పుడు రాజుల కాలంలో కట్టించింది, అందుకే అది అత్యంత ప్రముఖమైంది అని చెప్తూ ఉంటారు, అది నిజ్
అ అవునండి దారి గురి చ్చి చాలా మంది చెప్పారు, కానీ నాకంత ఐడియా లేదు
ఓహో ఊరికే జస్ట్ చూడ్డానికి పోయారు, అం తేనా అండి మీరు ఎం తెలి
ఆము అక్కడ వెళ్ళి ఎచె మైసూర్,
అవును ఆహా అవునా అండి ఊమ్ మైసూర్ ప్యాలెస్ లో మళ్ళా ఏమేం చూసారండి,
మైసూర్ ప్యాలెసె ఇంకా చూస్ చూస్,
అంటే లోపల అంటే ఉత్త ప్యాలెస్ అంటే బయట నుంచే చూసి వచ్చారా లోపల ఉంటాయి కదండి లోపల విగ్రహాలు ఫో ఫోటోలు అవన్నీ ఉంటాయి, కదండి అవి అంత ఎలా అనిపించింది.
చాలా బాగా అనిపించిందండి అవన్నీ చూడానికి, చానా పురాతన కాలం అన్నీ పెట్ టి
అవునవునులేండి, అవునవునులేండి అదే పాత కాలపు అన్ని అలానే, పెట్టి ఉంచారని విన్న నేను, కూడా ఇంకా అండి తర్వాత ఏం చేసారు. చేసారండి,
తర్వాత మధ్యాహ్నం భోజనం చేసామండి హోటల్లో పోయి భోజనం చేసి,
ఆ
మరి చర్చి ఉందండి అక్కడ ఎసెంట్ చర్చ్ అని చర్చ్
ఓ చేర్చికి కూడా వెళ్ళారా అండి, ఆ
అన్ని దగ్గర్లోనే ఉ పెగడానికి అన్నీ చూసి,
చర్చలో మంచిగా ప్రేయర్ చేసుకున్నండి
కొన్నామండి ప్ర చాలా బాగున్నాంది చూ చూసి అవన్నీ చూసే లోపలే ఇంకా చర్చ వరకు చూసాము అ అంత లోపలే టైం ఐదు గంటల అయింది ది ఇంకా రిటర్న్ వెళ్ళాలి కదా అని
ఆ
ఇకా రిటర్న్ బస్ స్టాప్ కే రెల్వే
అవున అవునులేండి ఇంకా అంటే ఒక రోజులోనే మొత్తం కవర్ చేశారా అండి మీరు
అవునండి నాలుగు ఇంకా ఉందిందండి కానీ టైం ఉ లేదని మళ్ళీ రిటర్న్ అయిపోయం
ఓ అవునండి చాలా అంటే మంచిగా ఎంజాయ్ చేసినట్టు ఉన్నారు కదండి ట్రిప్ మొత్తం
అవును అవునండి చాల బాగా ఎంజాయ్ చేస్తాము
ఆ సరేనండి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కు చాలా చాలా ధన్యవాదములండి ధన్యవాదముం సరే అండి ఉంటా అండి
ఓకే అంటడి బాయ్
సరే అండి బాయ్ అండి